ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదండి బాగున్నారా, ఆ ఇప్పుడే తినేది, తిన్నమండీ మీరు తిన్నారా,
ఉ తిన్నా ఇప్పుడే,
తిన్నారు
నేనా ఎగ్ కర్రి
గ్ కర్రీ యా మేము ఇప్పుడు దోస తినం అండి
దోశ నైట్ లో దోశ పెట్టారా మీకి
ఆ వెన్ ప్రతి వెన్స్డే వెన్స్డే మాకు పెడతారు
ఉ ఉహు
మీరు పీజీ లో ఉంటున్నారా డేస్కాలరా అండి
నేను డేస్ స్కాలర్ అండి
అ
మీరు
మేము పీజిలో అండి డేస్ స్కాలర్ ఏ మేల్లే మేం బీజీ లో ఫుడ్ తినలేక తినలేక తినలేక తినలేక ఉన్నాం ఇంటి దగ్గర అయితే మన ఇ ష్టం వచ్చినట్టు చేసుకొని తినొచ్చు పిజీ లో ఎమ్ దయం బాగుండదు అసలు
ఏం చేద్దాం మీని కూడాసుకోవాలారంటే ఏం తమష కాదండి పొద్దున్నే లేయ్యాలి రెడీ కావాలి
ఆ ఆ అద్ ది కూడా నిజమే లేండి
ఉ
ఇంకేమండి మీ కాలేజీ గురించి చెప్పండి.
మా కాలేజా హ పొద్దున్నే వర్ణించి సాయంత్రం వరకు కూర్చో పెట్టి చెప్తూనే ఉంటారు.
ఆ అవును అప్పుడు అంతే అంతే అండి.
కోసం పోవాలండి.
ఆ ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెస్ మెయింటేన్ చేసుకోవడం కోసం పోవాలింకా.
అంతే ఏం చదువులో ఏమో చదువుకోవడానికి పోయినట్లేదు కాలేజ్కి
అవును అట్లే ఉంటది. ఆ పొద్దుటి నుంచి సాయంత్రం దాక మరి క్లాస్లు వినాలంటే
చానా కష్టం కదా హ్మ్ చిన్న పిల్లల్లాగా పొద్దునించి సాయంత్రం వరకు ఎంద మనం కాలేజ్ స్టూడెంట్స్ం కదా కొంచెం తగ్గియాలి అవర్స్ కానీ అడ ఏమన్నా మంచిగాన్నా చె ఇత్తార అంటే అది
అది కూడా లేదు అదికద బంకు కాడ ఇత్తంటం తెలుసా
మేము కూడా
హాహా ఇంకా ఫ్రెండ్స్ కి చెప్పే ఏ అది తెలుసు పర్మిషన్ చేమాని
ఆ
క్యాంటీన్ కి అట్లే పోతాము. బంక్ కొట్టి క్యాంటీన్ కి పొయి ఐస్ క్రీమ్స్ తింటాము, సమోసాలు తింటాము. మళ్ళీ బయటికి పో తా మళ్ళీ ఎప్పుడు దస్త్
హ్మ్ మేము కూడా ఇమంతే
అవును ఏమైనా ట్రైనింగ్స్ జరుగుతన్నాయా మీకు
ఎమన్నా జరుగుతాన్నా ముంచరు తంది ఒకటి పంపిరు నెంబరు ఇగ్నైట నిను
ఆ వర్క్ షాప్ ఆ
మ్మ్ వర్క్ షాప్
ఉ నాకు కొంచెం వీళ్ళ సైజు వర్క్ షాప్ జరిగిందండి ఫిఫ్టీన్ డేస్ ఏమో తీసుకున్నారు త్రీ పాయింట్ ఫైవ్ కేే కట్టించుకున్నారు కానీ మాకేం వర్తా అని ఏమ్ అనిపించలేదు కానీ ఆ హ్యాండ్సా అమె వాళ్ళు చెప్పేదేమో బాగానే చెప్పినారు ఉ కొన్ని చేపి సారే నండి పొండి అయితే
ఉహూ
నప్పుడు గానే ఉంది కానీ అంత మ అంత డబ్బులు కొ ఆ వత్తన్నాయని అని టిఫెన్ చేస
సో మాది బిర్యానీ అండి ఫ్రీనే మేము వెళ్తున్న వర్క్ షాప్ అనేది ఫ్రీనే ఒక ఫైవ్ డేస్ కండక్ట్ చేస్తారంట
ఆ
మంచిగా ఫస్ట్ టూ డేస్ బాగానే ఉండింది
ఆ
ఈరోజు ఏం బాలేేదండి చానా విసుగు వచ్చేసింది ఇంకా టూ డేస్ ఉంది వెళ్ళాలి
మాకు మొన్న ఫ్రీ వర్క్ షాప్ ఇచ్చినారు అది ఏంటంటే డ్రోన్ వర్క్ షాప్ అన్నమాట అదీ అన్ని మన కాలేజలో అన్ని జరిగిన వర్క్ షాప్స్ కంటే ట్రైనింగ్ కంటే అది చాలా బెటర్ అనిపించింది ఫ్రీగా ఇపించినా కూడా అంటే త్రీ త్రీ టూ ఫోర్ డేస్ అయినా ఇంత బాగా కా చెప్పించినారు అంటే వాళ్ళే కాంపోనెంట్స్ అన్ని తీసుకొని వచ్చి మన చేత అన్ని డ్రోన్స్ ఉంటాయి కదా అవి డ్రోన్స్ స్టార్ట్ స్టింగ్ నుంచి మళ్ళీ లాస్ట్ దాక అన్ని బిల్ట్ చేసేది మనమే మనతోనే చెపిస్తారు వాళ్లు కోర్స్ అంటా వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా బాగుంది అది బెస్ట్ అనిపించింది ఆన్నిటికంటే మాకు వర్త్ అనిపించింది ఫ్రీ అయినియా అది కూడా
ఉమ్ మేలే అయితే
ఫ్రీగా పెడితే బాగుంటుంది అని
ఉమ్ ఏంటలా పెడితే మనకి యూజ్ పుల్ ఉంటుంది
ఉమ్ కాలేజ్ లో ఈవెంట్స్ ఏం చేయరా
ఈవెంట్స్ ఆ
ఆ ఏది బాగా చేసారు ఏమోమి ఈవెంట్స్
అంటే ఈవెంట్స్ అంటే మాకు డిపార్ట్మెంట్ కి అన్నట్టు ఒకటి చేస్తారు ఫంక్షన్
ఆ
మాకు ఆ మళ్ళా అందరూ కలిపి ఒకటి ఒక ఫంక్షన్ లా చేస్తారు వన్ ఇయర్ కి ఒక వన్ ఇయర్ చేసే ఫంక్షన్ కి సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారు బానే ఉంటుంది ఫ్లాష్ మాబ్ వేస్తూ ఆ రీల్స్ చేస్తారు.
ఆహ్ మేము కూడా రావచ్చా అండీ మీ కాలేజ్ కీ
రావచ్చు ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది దాన్ని పే చేసి రావచ్చు
కాలేజ్ వాళ్ళు ప్రమోషన్స్ కి వచ్చారండి మా కాలేజ్ కి
అవునా
అట్లా ఏదో ఒక దానికి పార్టిసిపేట్ చేసినట్టు రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తామండి మీకోసం
ఆహ్ రండి
ఆ
ఆ రండి బాగా ఎంజాయ్ చేద్దాం
హ్మ్ ఓకే అండీ స్కూల్ అప్పుడు బాగుందా కాలేజ్ అప్పుడు బాగుందా అండి
నాకు స్ స్కూల్ కన్నా కాలేజ్ కన్నా ఆహ్ మా స్కూలే బాందండి
స్కూలే బాగుంది అందరికంటే అందరికి అంతే ఎప్పుడు పాస్టే బాగుంటుంది ప్రజెంట్ క అంతే కానీ ఆ ఫాస్ట్ హ్మ్ కానీ ఆ పాస్లో వస్తుంద అంటే రాదు
రాదు
ఉహ్
రీసెంట్ గా ఏమన్నా మూవీస్ చూస తరా మీరు
నేనా ఆహ్ విత్ లవ్ అని మూవీ చూసారండి చాలా బాగుంది.
విత్ లవ్ ఆహ్ ఎవరండి హీరో దాంట్లో హీరో హీరోయిన్
హీరో హీరోయిన్స్ పేర్లు ఏం తెలీదండి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు
ఓ కొత్తగా ఆహ్
మళ్ళీ డార్క్ వెబ్ సిరీస్ చూస్తానా అది వేరే మా ఫ్రెండ్ ప్రిఫర్ చేస్తారు అది చూడమని బాగుంటుంది అనేసి
ఆ
దాంట్లో ఏమంటే నేను ఇంకా జస్ట్ ఒక టూ ఎపిసోడ్స్ అయిపోసేసినా అన్నమాట
హ్మ్
దాంట్లో అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ లో ఉంటాం అనుకో దాంట్లో ఒక కేవ్స్ ఉంటాయి ఆ కేవ్స్ లో ఒక ఒకరు తప్పిపోతారు మళ్ళీ ఆ తప్పిపోయిన వాళ్ళు అంటే పా ఫాస్ట్ కి వెళ్ళిపోతారు అట్లా అట్లా అయిపోతుంది ఇంకా నేను ఆ టూ ఎపిసోడ్స్ చూసినా దా దాంట్లో అయితే ఇంతవరకు ఉంది ఇంకా చూడాలా ఇంట్రెస్ంగ్ ఏ సీజన్ కి ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఆ చాలా ఇంట్రెస్ట్ అవును అది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూసుకుంటా పోతున్న మ్మ్ బాగుంది మీరు కూడా చూడండి వీలుంటే మీకు మీరు ఏం చూసారు
నేను రీసెంట్గా ఏం చూడలేదు ఏంటి ఆ ఏంతో సులభం రీసెంట్గా ఓ జపనీస్ మూవీ చూసా
ఆ ఏమూవి
హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మ మై హ్యాపీ మ్యారేజ్ జలైఫ్
ఆ
అది బాగుంటుంది అంటే
మీకు జపనీస్ లాంగ్వేజ్ వాచ్ చ అండి
లేదండి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లోనే చూసా
ఆ
యూట్యూబ్ లో నా కూడా మా ఫ్రెండ్ రెఫర్ చేసింది ఆ అంగ తక్కువ హావర్ వచ్చే ఉంటే సరిలే చూద్దామని చూసా మీకు కూడా అవైలబుల్లో లోనే ఉంటుంది యా టుబ్లు
ఆ బాగుంది అంటే ఆ చూస్తామండి మేము కూడా మ్మ్ ఇంట్లో అందరు బాగున్నారా అండి
మ్మ్ చెప్పాలి మీ మేం బాగున్నారండి ఇంట్లో అందరం
హ్మ్
మీకు హాస్టల్ బానే ఉంటుందా ఫుడ్
హ్మ్ మ్మ్ ఇంగ తే తిన్లేద ఇంగ హాస్టల్ లైఫ్ ఏం లేదు పొద్దున మ్మ్ పొద్దున్న లేస్తామా కాలేజ్ కి రెడీ అయేసి కాలేజ్ కి పోతామా మళ్ళీ కాలేజ్ ఐపో పోయినాక ఈవినింగ్ వచ్చేస్తాము వస్తూ వస్తూ అట్లా సమోసాలు అవన్నీ తినేసి అట్లే పీజీ పీజీలోకి వస్తాము ఫ్రెండ్స్ తో ఆ మళ్ళీ కొద్దిసేపు రీల్స్ చూస్తామా మ్మ్ మళ్ళీ కొద్ది సేపు రాసుకున్నామా వర్క్ చేసుకున్నామా చదువుకున్నామా
పడుకున్నావా హ్మ్మ్ ఇదే లైఫ్ అయిపోతుంది ఏం చేస్తామో ఏమో చదువు అయిపోయినా అక్క
ఆ ఇంకా తిన తర్వాత రోజు నైట్ పేరెంట్స్ లో కాల్ మాట్లాడ్తాము. ఇదే ఇంకా పీజీ వాళ్ళది హాస్టల్ లైఫ్
ఉహు
టైం చాలా తక్కువ ఉంటుంది కానీ ఆ టైమ్ లోనే మనకి ఫ్యూచర్ లో ఏం చేయ్యాలా అనేది చూసుకోవాలా
హ్మ్మ్ కరెక్ట్ యే
హ్మ్మ్
ఏం చే
మీకు అండి ఆ డేస్ కాలర్కి టైం దొరుకుతుందా హాస్టల్తో కం కంపేర్ చేస్కుంటే
ఆ టైం అయితే ఉంటుందండి కానీ యూస్ అయితే చేసుకోవాల బానే ఉంటుంది. మ్
అదే మనం యూస్ చేసుకోం కదా టైంని సరిగ్గా
మ్ కరెక్ట్
హ్
ఉగాది అంతే ఈవినింగ్ అయితుంది ఇంటికి వచ్చాక అదేమి ఇబ్బంది కాదు కానీ అలసిపోయింటాం
అవును. కానీ ఎక్కువ టైం వేస్టంటే ఫోన్ వల్లనే చేస్తున్నామండి ఎక్కువ అది ఎంతా ఆ ఎంత చూడకూడదనుకున్నా రీల్స్ స్క్రోల్ చేస్కుంటా చేస్ కుంటా అట్లే అయిపో అన్ని ఎంత టైం అయిపోతుంది అయిపోతుంది.
ఆ అవును కరెక్టే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ ఎవరంటే విజయ్ దేవరకొండ, రష్మిక
ఆ అవును వాళ్ళ మ్యారేజ్ అయి అదే అదే ట్రెండ్ అయితాంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రణబాలి అనే మూవీ చేస్తున్నారు. ఇం కదాని పెద్ద ట్రెండ్ అదే హిట్ చేసేసా అర్జున్
మ్ కరెక్టే
సెలబ్రిటీస్ ఆ ఇన్